హ హలో బాగున్నావరా ఆ బాగున్నం రా
ఏం చేస్సున్నరు అక్కా
ఏం లేదురా మా బాబుని పడుకోబెట్టి టీవీ చూస్సున్నా మీరేం రా అని ఫోన్ చేసిన
ఏం లేదు అక్క క్లాస్ అయిపోయింది రూమ్ కి వచ్చా ఇప్పుడు
అవునా ఉపవాసం ఉంటున్నావారా
ఆ ఉంటున్న క్కా
ఆహా ఎన్ని ఉపవాసాలైనయి
ఇప్పటికి ఇరోజకి సెవెంటీనైనే
ఆహా అన్నీ ఉంటవా
ఉమ్ అవును అన్నీ ఉంటా
ఆహా
తిన్నారా అక్క మీరు ఆ అందరు వండుతా
ఆ తిన్నంరా
ఆహా ఏమ్ లేదు మాగురు టెక్ఫేస్ట్ తో నడుస్తుఉంది
ఆహా
హ
అన్ని అన్ని గ్రూప్ వాళ్ళకు ఉంటాయి గదా
ఆ అందరికి కాలేజ్
ఆహో ఒక్కొ ఒక్కరికి ఒక్కొ ఒక్కసారి ఉంటదా
అద్ లేదు మొత్తం కాలేజ్ మొత్తానికి కలిపి త్రీ డేస్ ఉంటాది
ఒకే సారీ చేసుకుంటరా
ఆ
ఆహో
ఇప్పుడు స్పోర్ట్స్ నడుస్తు ఉన్నాయి ఆ స్పోర్ట్స్ అయిపోయినాక టెక్క్ఫెస్ట్ ఉంటయి
ఆహా మీ ఫ్రెండ్స్ బాగున్నారా మరి
మ్ అందరు బావుఉన్నారు
నర్వాళ్ళు
అ ఏమ్ లేదు కొంతమంది ల్యాప్టాప్ చూస్తుారు కొంతమంది పడుకున్నారు అ
డ్రెస్ కొనుక్కున్నావా మరి
ఆ ఆసారి ఆర్డర్ పెట్టినా వచ్చింది
ఆఓహో ఎంతా
ఫైవ్ ఫిఫ్టీ అంటే అది బ్లౌజ్ బ్లౌస్ కి ఫైవ్ ఫిఫ్టి ఆర్డర్ అది హాఫ్ సారీ థౌజండ్
థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ బ్లౌజ్ కుట్టడానికి
ఉ అవును మోడలు ఉంటే పంపిచ్ మోడల్ ఉంటే
ఆ సరేలే పంపుతా కాని మాకు ఇడ త్రీ హండ్రెడ్ ఏ తీసుకుంటు ఉన్నారు
కుంది ఇక్కడ ఇక కాలేజ్ లో కదా ఆమె ఎక్కువ చెప్తుది
ఆహా మరి ఇంటికి వచ్చి కుట్టించుకొని పోవచ్చు
మల్లాయిగా వచ్చి కోడ్ టైం లేదు
ఆహా ఎప్పుడయిపోతుంద టేక్ఫెస్ట్
టక్స్ టే ఫిఫ్టీ రూపాయల్ ఆహ
ఆహ మరి నువ్ మీర్ ఇంటికి ఎప్పుడు వస్తారు
మేమ్ సెవెన్ టిన్త్ కో వస్తామ్
ఆహా మీ తమ్ముడు వాళ్ళ బర్త్ డే ఉందిగా అప్పుడు
ఆ వాళ్ళ సిక్స్టీన్ కు ఉంది ఇక వాళ్ళు చేసుకు ఉంటారు నేన్ సెవె నటిన్న్ కి పోతా
ఏ నువ్వు బర్తడే కి పోవ మరి
ఆ లేదు నాకు రివ్యూ ఉంటద్ అక్క నెక్స్ట్ డే ప్రాజెక్ట్ ఈ సార్ని కల్ వాళ్ళు టెకేపెస్టే అయి పేరుగ్గా
అహ్ ఉన్నా
అ
ఊన్ లే
ఇంకా అక్క ఏమ్ చేస్తున్నార్ మరి లేద్ అక్క రాలేదు
ఊహు ఏమో ఏం చేస్తున్నార అని ఫోన్ చేసిన
అవునా
మ్మ్ హ్హ్
అదే ఏం లేదు ఎండలు చాలా కొడుతున్నాయి
మా దగ్గర కూడా ఫుల్ ఎండలు కొడుతున్నాయి ఇప్పుడు చాలా ఎండలు ఉన్నాయి నేను కూడా ఉపవాసం ఉందామను కుంటే ఇగ నాకు చిన్న బాబున్నాడు గా ఉండలేదు
అవునా పడుకుండా
ఆ పడుకున్నాడు ఇంతసేపు ఆడిండు చాక్లెట్లు తిన్నాడు పడుకుండు లేస్తాడు కావచ్చు ఇంకోసేపు అయితే
అవునా
నేను నీతోని ఒక టెన్ మినెట్స్ మాట్లాడుదాంమని ఫోన్ చేసినా
అవునా
మ్మ్ హ్
ఏం ఏం కర్రీ చేసిన్రు మరి
మేము ఈరోజు వెజ్ బిర్యానీ చేసినం రా
అవునా
ఆ కూరగాయలేం లేకుండే
ఆహా
యా వెజ్ బిర్యానీ చేసినం
అవునా
మ్మ్ హ్ వెజ్ బిర్యానీ చేసి తిన్నం ఈ బాబుకు తినిపిస్తు ఇగ తిన్లేదు
అవునా
ఆ ఏం తింటలేడు బాబు ఈ రోజు అంగన్వాడి కి పోయి వెయిట్ చూస్తే టెన్ కేజేసే ఉన్నాడు
అయ్యో ఏమన్నా మరి ఏమన్నా ప్చ్ ఇట్లా ప్రోటీన్స్ టైప్ తినిపియచ్చు కదా
అవన్నీ ఏం తింటలేడ్ర డ్రై ఫ్రూట్స్ పౌడర్ అది ఏదన్నా ఉంటే అది కొంచెం కొంచెం దింటుండు ఇప్పుడు లస్సీ చేసిన లస్సీ కూడా తాగట్లేడు
ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటది అది రోజు పాలలో కల్పి తాగిపీయలే
తాగట్లేడు రా ఉత్తిగనే ఉత్తిగనే స్పూన్ బెట్టి ఇగ దొరుకుతదో దొరుకదో అన్నట్టు తింటుండు సిరప్ తాగుతాండు
అయ్యో అట్ల తింటే ఏం వెయిట్ పెరుగుతది
మంచిగా కుసొని ఇగా తింటాడు మళ్ళీ అది ఎప్పుడో ఒకసారి తింటాండు రోజు పెడితే మళ్ళీ రోజు తింటలేడు ఊన్చుతాండు
అవునా
మ్మ్ హ్హ్
డాక్టర్ కి చూపియక పోయిండ్రు మరి సిరప్ ఏమైనా ఇస్తారేమో
చూపించినాం రా చూపించి సిరప్ లు తాపిస్తున్నం తాపిస్తూనే ఉన్నం మాకు ఆకలి కావడానికి బ్లడ్ పెరగడానికి ఆకలి కావడానికైనా అయన ఏం తింటలేడు ఆకలైతే ఎక్కువ పాలు దాగుతుండుగని అన్నం అయితే అసలు దింటలేడురా
మ్మ్ అన్నమే తినిపియాలి కదా
అసలు అన్నం తింటలేడు ఏం చేయాలో అర్ధం కావట్లేదు మ్మ్ ఏం తిన్నరు మరి పొద్దుగాల
టమాటో రైస్ పెట్టిరు పప్పు పెట్టిరు
ఆహా
మ్మ్ అదే తిన్నం పన్నం
మ్మ్ హ్ ఏమో మరి ఏమంటరు ఇస్తార్ దావత్ ఇస్తున్నారా
ఆ ఇప్పటి వరకైతే ఇయ్యాలే గానీ మేమే ఇచ్చినం మా జూనియర్స్ కి
మీ సార్ వాళ్ళు పోయిన సారి ఇచ్చి డ్రెస్ ఇచ్చిరేమో
రాలే ఈసారి బయటి నుంచి మ్మ్ బయట నుంచి వచ్చి ఇక్కడ పె ట్టారు ఇఫ్తార్
ఆహా
మ్మ్ హ్హ్
ఏమో మాకైతే ఈ పండుగ మాకి పండుగకి డ్రెస్సులు లేవు ఏం లేవు డ్రెస్సులు కూడా కొనుక్కోలేకపోతానం
మేము కూడా నేను కూడా ఇగ కొంటలేను ఆ ఫెస్టివల్ కే తీసుకుంది ఏ వేసుకోవాలి
మ్మ్ హ్ ఒకటే డ్రెస్ తీసుకున్నావు కదా అ హాఫ్ సారీ
మ్మ్ అవును
మంచిగా హాఫ్ సారీ మంచిగా మొత్తం ముందు వరకు పాత మోడల్ లాగా కట్టు కోకు
లేదు అది వేసుకున్నా మొన్న ఒకసారి
ఉమ్మా కొంచెం సైడ్కి సైడ్ కి వచ్చి సైడ్ నుంచి వచ్చి రానియ్ మంచిగా కుచ్చులు అట్లయితే మంచిగా ఉంటది
మ్మ్ హ్
లేకపోతే బాగుండదు ముసలి వాళ్ళ లేక్క పాత మోడలు లెక్క ఉంటది ముందు నుంచి అయితే పి
ముందు నుంచి వేసుకోను హాఫ్ సారీకి అట్ల వేసుకోవద్దు ముందు నుంచి
మ్మ్ మీ మమ్మీ వాళ్ళు ఊరికి పోయ్యరంటగా
ఆ అవును ఫోన్ కలుస్తలేదు
అవును మీ మమ్మీ చెప్పింది నాకు ఫోన్ చేయట్లేదు చేయలేదు పొద్దున్నుంచి అని చెప్పింది
నేను చేసిన ఫోన్ గానీ కలవలేదు
ఆహా మీ మమ్మీ చెప్పుండే నాకు నేను ఫోన్ చేసి చెప్పింది
అవునా మా తమ్ముడికి వేసినా నేను
ఆ మీ తమ్ముడు చేసిండంట చేసి నేను కలుస్త మమ్మీయా అని చెప్పిండంట
మ్ మా తమ్ముడికి చేస్తే నేను ఇట్లా పోతున్నా కలిసిన వాళ్ళకి లేట్ అయితే రాదాటాన అన్నాడు
ఆహా ఏమో మరి ఆ మీ మమ్మీ చెప్పింది నువ్వు ఫోన్ చేయలేదు అ
అవునా
మ్మ్
చేసినా కానీ ఇగా ఫోన్ కలుస్తలేదు
మ్మ్ హ్ మీ మమ్మీ వాళ్ళు పోతున్నారా జాతరకి
పోతరు
ఆహా అయిపోయినాయా మీ చెల్లి ఎగ్జామ్స్
లేదు ఒక థర్టీన్ కి అయిపోతే
అవునా ఏ అగిపోతే ఇంటికే వస్తుదిగామె
ఆ ఇంటికి వస్తుంది అయినా నేను ఇక్కడ నుంచి పోయే వారుకు అక్క ఉండరు కావచ్చు వారు వెళ్ళిపోతారు అనుకుంటా లేదు మా తమ్ముడు ఉంటాడు
నువ్వు మీ తమ్ముడు ఉంటారా
మా మమ్మీ చికెన్ పచ్చడి పెట్టి కొంచెం పెట్టి పోతుందంట
మీ పెద్దక్కని మీ మమ్మీ రా అమ్మ అంటుంది కానీ మీ పెద్దక్కని మీ బావ పంపని అంట అన్నంటగా
ఏమో వాళ్ళది వేరుంటది అంతా
అస్సలు పంపాను అంటాండ అంట వాళ్ళ అత్త కూడా వద్దు పోకు ఇప్పుడు పండు గా పండుగ పని ఎవరు చెస్తారు అంటుందంట
మై వాళ్ళది వాళ్ళకే ఉంటది
ఉ అందకే ఈ మళ్ళ గొడవల్ల అయితయని మీ అక్క కూడాడా ఆ ఇప్పుడు రాను అదే పండుగ అయిపోయినాక పొయ్యి వస్తలే అని అన్నది
అవునా
నా నాకు కలిసియంండి కలిస్తతే అడిగిన నేను పోతున్నావ మరి
నిన్న మాట్లాడునాం మాట్లాడు అయితే పండుగ తెల్లారన రా అని చెప్పినాం
ఆహా వస్తన్నాను కదా మరి ఆ పండగత ఎలార పోతే ఇక మీ అమ్మ జాతరకు పోయి కూడా వస్తుందిగా ఆయన కోసంమామ తెస్తదిగా బుడ్డడు కోసం
ఆ రోజు ఉగాది రోజే వచ్చేస్తాం అని చెప్పింది
ఉగాది రోజులరు ఉగాది నెక్స్ట్ డే ఉండి సాయంత్రం వారు
ఉ మా తాతకి ఇచ్చి వస్తుందిట్ట ఎందుకంటే ఇడా ఉగాది రోజు మాకు మళ్ళా గ రాకుంటది కదా
అదే అదే ఏమో మరి హ
నాకు కూడా వచ్చి పని ఉన్నది అన్న ఏటిఎం తీీపియాలి
సర్లే మరి తర్వాత చేత్తలే
సరే అక్క
బాయ్
బాయ్